ఏం చెయట్లేదు నువ్వేం చేస్తాన్?
నేను ఈ వేసవికి ఏదో ఒక ప్లేస్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ మీకు ఏదన్నా తెలుసా?
హలో ప్లేస్ తేసి ఆ అలా ప్లేసెస్ చూసిన నేను వెళ్ళి అయినా కూడా అయితే లేపాక్షి అని ఒకటి టెంపుల్ ల్లా మంచి టెంపుల్ తలు కూడా ఉన్నాయి నువ్ వెళతి చూసి రావచ్చు. ప్ చేసినారు ఇప్పుడు లేపాక్షిని చూస్ అంటే అది అవును పై కెక్కి కేసీ లేచ్చు మనం
దాని గురించి పూర్తిగా చెప్తావా?
ఆ వివరిస్తాను ఆ ఆ పురాతన కాలంలో రామాయణ ణం తెల్ అక్కడ
ఆ తెలుసు
రాము తో ఉన్నప్పుడు మ్ సీ సీతని యక్షి ఉంటది గరుత్మంతుడు అని అనేసి ఉంటుంది ఆ పక్షి కాపాడుదాం మని సి ఆం వెతుక్కుంటూ వెళ్తుంది ఆ క్రమంలో రావణాసు డు ఇ కట్ చేస్తాడు అక్కడే పడేస్ గుడ లేపాక్షి అని ఎందుకొచ్చిదన్ అంటే ఆ పక్కనప్పుడు లేపాచి అని ఒ ఇంకా సీత
కిన్న్ పెచ్చదె
మా వారి ఇప్పుడ అయితే వాటర్ అయితే వాటర్ ఆటోమేటిక్ గా వ వాటర్ ఆ వాటర్ తీసుకుని కొని మనని ఎంతో పవిత్రం అయినట్టు ఇంగ అక్కడికి చాలా మం మంది స్తారు విదేశాల్నుంచి గూడ చూడ్డానికి ఇంగా అక్కడ ఒ ఒక్కటి ఏంటంటే గాల్లో వేలా తా ఉన్ టెస్ట్ కూడా చేయచ్చు ఎట్లా అంటే ఒక ఒకటి ఒకర్ అటుపక్క పట్టుకొని ఒకర్ ఇటుపక్క పట్టుకొని దాన్ని లాగితే తేలుతా ఉన్నట్టే ఉంటుంది ఇ చానా శివు ఉంటాయి అక్కడ లోపల మనం తె ఇంగ తినడానిక్ గు కుడ చాలా అక్కడ అక్కడ ఇంకా ఆ ఎదొ లాగా చానా ఘనంగా చేస్తారు అ చూసినా కూడా అన్న ప్ర్రసాదం నం దొరుకుతా రాత్రి ఆ టైమ్ లో అనుకుంటా చ వుడు అసలు వెళ్ళడానికి కూడా సున్ అంత బాగా చేస్తారు
అయితీసారి నేను కూడా తప్పకుండా ఒస్తా
మ్ తప్పకుడాల్సిన ప్లేస్ అది లేపాక్షి అనేది ఇంక్ పాకం కూడా ఉం ంటంది అ అది కూడా వింటుంది దీన్కి ఏమంటే వినాయకత చిన్న వి నాయకుడు మొత్తం చాల అక్కడ కూడా నీకి మొత్తం ఆ మరమ్ తినె మ్ కన్ నీ దర్ష్ తీసుకుంటుంది కాని పాకం కి ఆలి అంటే టికెట్స్ ఉన్నా ఉంటాయి అవి కొనుక్కొని దర్శనం చేసుకుంటే తొందరగా ప్రసాదంగా నీకు లడ్డు ఇస్తారు పులిహోర అవన్నీ మనమే డబ్బు బ్బుల్ పెట్టి కొనుక్కవాలి అ బోంటాయి
అయితే ఈసారి ఆ కానిపాకం మ్ లేపాక్షికి కూడా తప్పకుండా వెళతాను ఎందుకంటే అక్కడ దర్శించ ఇండి మంచిదింటా కదా మ్మ్ మీరు తిరుపతి చూసారా ఆ
చూడలేదు మీరు చెప్పండి కొంచెం కొంచెం తిరుపతి ఆహా చూడలేదు
తిరుపతి
తిరుపతి వెళ్ళాల అనుకుంటూ ఉన్నాం
అవునా అయితే ఇప్పుడు చెప్తానున్నాడి తిరుపతి తిరుపతి అయి తగినా చాలా పవిత్రమైన స్థలం అన్నమాట అన్ అక్కడికి వెళ్ళడానికి ట్రైన్ లో అన్నా లేదండి బస్ లో ఉన్నా కూడా వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళగానే మెడికల్ లో అన్న వెళ్ళొచ్చు లేదంటే డైరెక్ట్ స్టేషన్ దగ్గర బస్సు ఎక్కి కొండపైనన్నా ఉండొచ్చు ఒకవేళ మాకు ఆ రోజు వెళ్ళడానికి టైం లేక్కకుండా ఉండడం అయితే క అక్కడే కింద స్థలాలు ఉంటాయి అక్కడ మనం విశ్రాంతి తీసుకు కోని రేపు పొద్దున్న అన్న పోవచ్చు పైకి ఒకవేళ మీరు పైకి వెళ్ళ మెట్లన్నా ఎక్కచ్చు లేదంటే బస్ లో అన్నా పోవచ్చు కదా ఆ తర్వాత భోజనం వంగవంలో అట్లా చేసిన తర్వాత ఏమన్నా ఎంన్నికలు అట్లా ఇవ్వాలంటే ఒక స్థలం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎండికల్ని ఇచేసి అలాగే స్నానం చేసి దేవుణి దర్శించుకోవడానికి వెళ్తారు ఎంతో మంది చాలా అసలు ఫుల్ రష్ ఉంటుంది అనమాట స్వామి దర్శని ఆ దర్శన్ శ స్వామిని కలవల్లని
చాలా మంది ఉంటారు అని
అదే ఎంతో
ఇంకా ఎన్నో గంటలు మనం క్యూ లో వేచి ఉండాలి అని చెప్పారు మ్మ్ ఇంకా మీరు మెడికుల్ ఎక్కి వెళ్ళ తెళ్లిటప్పులు అవి అన్నీ అందుబాటులో ఉంటయా
ఆ నీళ్ళలు అన్ని అలాగే మ అలాగే అలాగే
అవునా ఓకే
అలాగే మధ్యలో ఇది తినడానికి కూడా ఉంటాయి మొన్న అయితే ఎగిన నేను ఫ్యామిలీతో రీసెంట్ గా వెళ్లింది అప్పుడు మెట్ల ఎక్కి వెళ్ళాము మధ్యలో మా కొంతమంది ఆయాసం పడదండి అక్కడే అన్నము గాని వాటర్ గాని అన్ని అక్కనే అందుబాటులో ఉంటాయన్నమాట ఈసారి మీరు కూడా వెళ్ళండి తప్పగా అక్కడ ఇంకా ఫేమస్ ఏమంటే ఆ అలిపిరి అయితేగినా
మ్మ్
ఒక మూడు వేల ఐదు వందలు ఉంటాయి ఇంకొకటి అంటే దాని పేరు తెలియదు కాని ఆ మెట్ల అయితే కిన ఒక ఫోర్ థౌజండ్ దాకా ఉంటాయి నాలుగు వేల అట్లా
అ
అ చె ఆ రెండు మెట్లు కూడా
నిన్ను కూడా దర్శించుకుంటాది
అ
తిరుపతి
ఆ అలాగే చివరగా లడ్డూలు లడ్డూలు మాత్రం అక్కడ చనా ఫేమస్ అన్నమాట లడ్డూ ప్రసాదం కోసమే చాలా మంది
తిరుపతి లడ్డు దొరకడం
అవును అక్క
మాధురిసం
ఆ చాలా బాగా రుచిగా ఉంటుంది ఏం వేసి చేస్తారో ఏమో గాని తిరుపతి కడా లడ్డు ఫేమస్ అనమాట ఎప్పుడైనా తిన్నావా
నిలా నిద్దరా అసలే అట్లా వచ్చేవారు నేను తిన్న
అవునా అ హ్మ్ ఉమ్ ఇంకా అక్కడ వేంగబమ్మ అని భోజనశాల ఉంటుంది ఇంకానా ఇంకా అయితే గిన మొన్న వచ్చేసి ఆ భోజనశాల తిరుపతిలో వెంగబమ్మ బాగు ఉంటుందన్నమాట అక్కడ అన్నము సాంబారు వడ అలాగే పాయసం పెడతారు అక్కడ బెల్లం పాయసము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే మజ్జిగ రసం కూడా వేస్తా టారు ఈ ఇంకా ఏ బయట హోటల్స్ లో కూడా అంత రుచికరమైన వంట ఉండదు అన్నమా అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి తృప్ తిగా అనిపిస్తుంది ఆహా లేదు తిరుపతి ఆ భోజనశాల అంతా శ్రీ వెంక మనం బయట అ మనం బయట అ కొనే ఒక్కటే డబ్బులు అసలు పెట్టాలి ఇంకా వాటర్ గానీ మధ్య మధ్యలో అవన్నీ కూడా ఫ్రీ నే అనమాట అహు
నువ్వు చెప్తుంటేనే నాకు ఇప్పుడెప్పుడు వెళ వెలాలి అని ఈసారి ఖచ్చితంగా విల్ ఇం
ఆ నేను వచ్చేసి ఇంకా ఆ అవును ఆ మైసూర్ మహల్ వెళ్ళింది అనమాట అక్కడ చాలా అ అంటే చాలా బాగుంటుంది మహల్ పెద్దగా ఉ
ఇక్కడ
అది బెంగళూరు సైడ్ ఉంటుంది మైసూర్ మహారాణి అక్కడ ఆ మహల్ చాలా ఫేమస్ అనమాట ఆ మహల్ లో కొన్ని సినిమాలు కూడా తీసినారు ఎలాంటిదింటే బాలకృష్ణ రోజా ఒక మూవీ పాట్ దా పాతది ఉంటుంది కదా
ఉ
ఆ మూవీ కూడా అక్కడే ఆస్ తీశారనమాట ఆ మహల్ చాలా బాగుంటుంది పెద్దగా అక్కడ ఇంకా నైట్ పూట అయితే గిన మహల్ కి చానా లైట్లు వేసింటారు అవి గానీ అన్ని ఆన్ చేస్ తే మిలమిలా మెరుస్తాయి ఇంకా అక్కడ అయితే గిన ఆ చిరంజీవికి శ్రీదేవి ఒకటి పాట ఉంది చూడు గువ్వా గోరింకతో
పో ని
ఆ పాట కూడా అక్కడే తీశారనమాట ఆ వ సిమ్ ని అంటే మామూలు అక్కడ చానా పాటలు గాని అడ షూటింగ్ కి అవి చెయ్యడానికి చానా బాగుంటుంది అన్నమాట ప్లేస్ మైసూర్ మహల్ అక్కడ ఎంతో మంది ఇవి చేస్తూ ఉంటారు విదేశాల నుంచి అలాగే ఇండియా నుంచి గాని అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ
అ
ఇంకా నీకు ఏ ఏ ప్లేసెస్ గురించి తెలుసు
తుంటి నాకు ఒక ప్లేస్ మంచిది గుర్తొచ్చింది ఈష్ ఆ
ఆ సరే ఏ ఉంటాను